హలో హలో
హలో ఎవరు
ఏం చేస్తారు ఏముంది ఏం లేదు ఈవినింగ్ టైమ్ కదా ఊరికే కాలిగా కూర్చునా
లేద
చేస్తారు మీరు నథింగ్ ఇగ ఈవనింగ్ వర్క్ ఆ
మన కుటుంబం అంతా ఒకసారి గ్యాదర్ అయితే బాగుండు కదా చాలా రోజులు అయితాంది
అంటే కల్లో కనిపించిరా ఇప్పుడు
మా విరోల్ అయితంది కదా ఈ మధ్యలో మనం అందరం ఫ్యామిలీ అంత కల్వాక
అవునవును
చాలా రోజులవుతాంది ఫ్యామిలీ ఎవరం కలుత్తలేదు మన పెద్దది ఫ్యామిలీ ఆ అందరం చాలా మంది ఉన్నాం కదా అందరం ఒకసారి ఈ సమ్మర్ లో ఒకసారి కలుసుకుంటే బాగుండు కదా అందరికి కాల్స్ చేసి చెద్దామా ఇప్పుడుయితే సమ్మర్ అయితే అందరు ఫ్రీగా ఉంటారు కదా
అవును నేను మామయ్య వచ్చా మావయ్య మావయ్య వచ్చాక ఆయన వచ్చాక ఫోన్ చేసి ఎవరెవరు ఏంటి అని కొంతమంది లీస్ట్ తీ తయారు చేసుకుందాం మన వాళ్ళందరినీ పిలిపించుకొని గెట్టుగెదర్ పెట్టుకుందాం
అదే మన మన కుటుంబం వరకి అందరినీ ఆ ఇక్కడ ఒక చోటు ఒక చోటు ఏదైనా ఒకటి మంచి ప్లేస్ డిసైడ్ చేసుకుని అక్కడికి అందరు రమ్మని మంచిగా అందరం గ్యాదర్ అయ్యి మంచిగా అందరం ఒక కాడ కలుసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే చాలా రోజులు అవుతన్ది కదా దా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరు పిల్లలు పెద్దలు అందరు ఇంట్లోనే ఉంటారు ఆ మంచి ఇదే ఇదే టైమ్ మనకి అందరం కలుసుకోవడానికి మళ్లీ ఇంకా కొన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయి తే అప్పుడు మనం కలవడానికి వీలుండదు ఒకవేళ ఫోన్ చేసినా కానీ వాళ్ళు పిల్లలు స్కూ స్కూల్కి వెళ్తారు కదా ఇప్పుడు కలవడానికి వీలు కాదు అది ఇది అని అంటారు
అవునవును చాలా రోజుల నుంచి వాళ్ళు మనని ఇంటికి రమ్మని వాళ్ళు మనని అడగడం మనం వాళ్ళని మన ఇంటికి రమ్మని వా అట్లా అడగడం వాళ్ళకి వీలు పడకపో ఇట్లా వీలు పడకుంటె ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం ఈసారి ఫోన్ చేసి ఒకసారి అందరం ఒకసారి అందరు కూడితే అందరిని ఒకరికొకరు చూసుకున్నట్టు ఉంటది
అదే వాళ్ళు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం మన ఇంటికి వాళ్ళు రావడం కన్నా ఏదన్నా ఒక ప్లే సు చూసుకుని అందరిని అక్కడికి అక్కడికి రమ్మని చెప్పేసి అక్కడనే అందరం కలుస్కో ని మంచి రోజు పొద్దు నుండి సాయంత్రం దాకా మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే అయిపోతది అదే ఇంటికొచ్చి వాళ్ళు మన ఇంటికి రావడం మన వాళ్ళ ఇంటికి పోవడం టూ డేస్ లా అంత వాళ్ళు మనమే కలిసినట్టు ఉంటది అదే ఏ ఒక ప్లేస్ అని అనుకోని అందరికి ఫోన్ చేసి ఆడికి రమ్మని చెప్పినాము అనుకో అందరం కలిసినట్టు ఉంటది ఎంజాయ్ చేసినట్టు ఉంటది ఫ్యామిలీ అంత ఓరిని ఒకరు కలిసినట్టు ఉంటది ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉండొచ్చు కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అవునా కాదా హలో హలో హలో